అ హలో
లో
అక్కా వినిపిస్తుంద అక్కా వినిపిస్తాందా అక్క హలో అక్క వినిపిస్తాందా
హలో
హలో అక్క వినిపిస్తాందా అక్క హలో అక్క
లో
హలో అక్క వినిపిస్తాందా
ఆ ఆ ఇప్పుడు వినబడుతంది ఆ ఆ
ఏంది పోలే చేనుకు చేనుకు పోలేదా
పోయినా అచ్చిన ఉషా
అవునా
అ
ఉహు అదే అదే సరే అక్క మీరీ ఇద్దరే నువ్వు బావే
ఆ నేను నాదం కొద్దిగా ఉండే
అదే అదే
పోయిందా చిట్టి
చిట్టి నిన్ననే పోయిందక్క
ఆహా
నిన్న పొద్ నిన్న పొద్దున్నే తోలోచ్చిన
ఆ మూకలు
ఎటుబోయిల్ మనోళ్లందరూ
ఇగ బోయింర్ ఎవరు చెళ్ళో వాళ్ళ గింజలు నాటుకుంటారూ
గింజలు నట్కుంటారలా సరే అక్క బా వచ్చిండ బర్ బులుక్కు
రాలే ఇంకా
సరే
ఆ అమ్మాయి ఒత్తంద
మధ్యాహ్నం మొత్తది అత్త అమ్మాయి మధ్యాహ్నం నుంచి రాత్రి తాగలే మధ్యాహ్నం వ వచ్చాక చెప్తలే
సార్ కూడా మాట్లాడలే
అదేంది మొన్న మాట్లాడిల్ గా
నే నాతోటి మాట్లా ఆమె ఇది మాట్లాడు నాతోటి గాని నేను చేసింది మాట్లాడలే
అవునా సరేలే చూద్దాం మధ్యాహ్నం ఫస్ట్ నువ్వే చేదువ్
ఉ
సరే ఆ ఎనక రూమ్ లో సిగ్నల్స్ ఉంటలేవ్ ముందల్కీ వెళ్ళి విట్టాదది అబ్బాయిక రూమ్లుంటది ప్యాకంలా అందుకు ఇబ్బంది అవుతుంది కే ఏం వండినవ్ అక్క
ఇవాళ పప్పు
పప్పా
ఆ ఏం కురగయాలు లేవన్ పప్పు టమాట వండిన
నేను కూడా ఆలుగడ్డలు తెప్పించోండినా నిన్న దాబా దాబా వచ్చినా ఆ ఒకొటి రెండు వస్తువులు ఉండే నిన్న కొంచెం బయటికి వెళ్ళే టైమ్గిరాకి వచ్చింది ఏడు దాటింది ఇక్కడే బయటికి వెళ్దాం షటిల్ క్లోజ్ చేద్దా అని సరికి గీరాక్ వచ్చింది ఇక ఇ ఎట్లా లేట్ లేట్ అయిందని ఆయనకు ఫోన్ చేసి రామ్మని మమ్కి బకెట్ నేను ఎప్పటి నుంచో కొన్ని కొన్ని వస్తువులు లేమంట అంటే అవి తీసుకోని కొంచెం లేట్ గానే వచ్చినాం నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు అప్పుడే స్నానం చేసి అన్నానికి కూర్చున్నా పోలే అందుకు పడుకున్నా
అంటే సిరి ఇంటికి వచ్చి మల్ల వచ్చిందా
ఓ ఏ రోజ ఏదాటి తకుతునా ఆ వచ్చి ఇదిగో పాలు గిట్ల పిండి వచ్చిండు మరిగా ఆ టైంకి ఏం దొరుకుతాయి ఏడున్నర అయింది ఏం దొరుకుతాయి
ఉ బస్ కూడా
తెమ్మనని బస్సు వొత్తలే పడతలేదు బస్ ఓ రోజైతే ఓ రోజు రాదు
ఆ ఇప్పుడు అసలు వస్తలేదట
అవునులే
ఆ ఈనెల మొత్తం బంద్ అంట కదా
ఎందుకు
ఆడమన సినిమాస్ కాడ బ్రిడ్జ్ వేస్తాడు
ఎక్కడ మన కన్నా
అయినా ఆడ చెప్తా లేదా
ఆ పత్తిపల్లి రోడ్డు మన రోడ్డుకు
ఆ
ఉహు బ్రిడ్జ్ ఏత్తన్నారట్లనా
ఆ
అవుడా
అంత తప్ప
ఆ అదో రోజు వస్తుది అది చక్కగా ఉన్న రోజు రాదు దనికి కొతికరజ కొంచెం లేట్ అయింది అనుకుంటారు లేట్ అయింది అనుకో ఇంకా ఆరోజు బస్సు పొద్దున వాళ్లు ఆరింటికి తీసే దా రున్నారుది బస్ తీసుళ్ళను కొ ఆరోజు బస్సు బంద్ పొద్దున్నే మళ్ళీ సాయంత్రం రిప్కి వేస్తాడు సరిగ్గా నడతలేదు అది పొట్లప్పుడు జగ్గనపేటు
ఆ మొన్న సాయ్రం అయితే తొమ్మిది గంటలకి వత్తాంది
సాయంత్రం తొమ్మిది రాత్ర
ఆ ఆరున్నర బస్సు అంటే తొమ్మిది గంటలకు వచ్చిందట
రాత్ర
ఆ
అబ్బో వామ్మో
ఉ
ఆ టైం కి ఎవరు ఎక్కుతారు
తొమ్మిది గంటలకు అటు పోయింది తొమ్మిది బావ వరకు మల్ల రిటర్న్ తిప్పుకొని వాడు సిద్దల పెళ్లిలాక పోనంటున్నాడు పత్తిల్లాక
ఆ పోయిండు కానీ ఎవరు ఆ టైం కి ఎక్కరు గబగబా అట్ల పోయిండు ఇట్లా వచ్చిండు
ఉ మేము మొన్న శనివారం ఇంట్లోనే ఉన్నాం కదా వెమ్మటనే తిరిగింది ఆ ఎబైకాక్ష
బజారుకు
ఏయ్ శనివారం శనివారం మంగళవారం పోతాలే
మొత్తం బందైలా
ఒక్క శనివారమే పోతానం మంగళవారం పోతాలేనిగ
ఇందుక ఏమైంది ఎవరు వత్తలేరనా?
ఏం బాగత్తలేవ్ ఐదారే ఐతాయ్
ఆహ అదే మనని ఫోటోలు సిందక్క కూడా ఉన్నాదిగా?
సిన్నక్కత్తాంది
ఆ మ టెల్లల్లు ఉన్నది ఉమ్
అదే అదే మరి ఎక్కడన్నా చూస్కున్నా ఎత్నా?
ఊహు అదే అక్కేటుపోయింద్ ఈ బబ్బులుకి ఏదో కావాలని నాకు ఫోన్ చేసింది బుక్ స్టాల్ అద
ఏన్కేమో తెల్వ
ఆ ఇది ఫోటో పెట్టి ఒకటిస్ కేలే అది ఏందో నాకు అర్థం కాలేదు ఏందో మరి పెద్ద పిల్లలకి ఏం అవసరమో నాలేదుగాని అర్ధం గాల అక్క నాకైతే అర్థం గాల అలాంటి ఐతే ఏం లేవని నేన్ అన్నా అట్ల బుక్స్ స్టాల్ల లిడ్ దొరుకుదట గాల ఉషా అంటే మాఏ మరి మా బుక్షాలైతే లేదు అవి
ఆహ
గట్లా ఉమ్ సరే పొయిండా బన్నీ
పొయిండు
ఉ
అ
అదే తీస్కున్నారా అక్కా నోట్సులు గిట్లా
తీస్కోలే రేపు తీసుకుంటాం
టెక్స్ట్ బుక్లు స్కూల్ల నేనా
టెక్స్ట్ బుక్ ల్ మన దగ్గర ఒక నోట్ బుక్లే కదా అక్కడ
అ ఆహా టెక్స్ట్ బుక్లు అదే స్కూల్లో ఇత్తాల్లా బయట తీసుకోడా ఎట్లాచేసిళ్ళు అంటాన్నా
బయట్నే తీస్కొను
స
నోట్సు ల్ బైట్నే, టెస్ట్ బుక్లు బైట్నే వాళ్ళు ఆ
ఊ ఏటా బావ వాల ఎవరిదరవరికనా తెత్తాడు కదా ఈసారి తెలేదా అంటున్నా?
అదే బయటంటే అబ్బే అంటానా బయట తీసుకునేయే టెక్స్ట్ బుక్లు ఉన్నాయి ఇగ నోట్ బుక్లే తీసుకోవాలె
గదే నేను గూడా వరుణ్ కు స్ సార్నడిగితే ఇచ్చిండు కొనుక్కవాలె టెక్స్ట్ బుక్లు కొన్లే
ఆ
గవర్మెంట్ సార్ ని అడిగిచ్చ హెడ్ మాస్టర్ సార్ను
ఉన్నయి మాకు టెక్ట్స్ బుక్లూ ఇంకా నోట్ బుక్ పోయిన
నిన్న సారది అది
ఏంది
నిన్న హెడ్ మాస్టర్ సార్ ది రిటైర్మెంట్ గవర్నమెంట్ స్కూల్ లో ఆస రేట్ టేడ ఇంకోసారి వస్తాండ్ హ్మ్ నాకు ఇన్విటేషన్ వచ్చింది కాని నేను ఏడవోయినా సారు ఫోన్ చేసిండు రెండు సార్లు నిన్న మొన్న చేసిండు కార్డు పంపిండు ఫోన్ చేసిండు గానీ ఎక్కడ కుదిరింది మొన్న బంద్ పెట్టుకుంటుంది మళ్ళా నేను ఇత్తడాలి
ఆహా
అందుకే బందుచేయలె పోలేదు ఏదో ఒకటి చెప్పి రావట్లేదు సార్ అని హ్మ్ ఏసారొత్తాడు మల్లే సారొత్తాడు అవునా కండక్టర్ పోస్టులు పడ్డాయటక్క కానీ మనకుడ మన ఊర్లో లేవు
లేవు తెలిసింది మా కూడా
ఒక ఆయదే ఉన్నది గాని ఆయా ఎస్సీ ఎస్టీ లకే ఛాన్స్ ఇస్తారు ముందు ఆ ఏదో ఒకటి ఉంది కానీ అది మనకి ఎరువు అది ఆగింది కేతురా అనుకొను కూడా సైలెంట్ పో ఇయర్లేమనోర్లా
అదే అదే
గా అమ్మాయి అయితే వచ్చింది పోగట్టుకున్నది
ఎవలు
అప్పుడు ఆయా పోస్ట్ వచ్చింది గా హైట్ ఉండదా ఇంక ఆమె బర్తన్ ఆయిల్ పెట్టింది ఇద్దరు పిల్లలు అయ్యో కవిత అక్కడ మిషన్ కూడా కొటికోండ్ర
అదే అదే ఇప్పుడ ఆమె ఎటు పోతాంది
ఆ మన వీటిని ఏమంటారు బాండ టైల్స్ దాంట్లో పోతుందట టైల్స్ వేసి షాప్ ఉంటాది చుడు కొనే షాపు
ఆ ఆ
అందులో పోతాందట అందులో పోతాందట ఎందుకుండ దక్క టైల్స్ ఇప్పుడు ఎవరికి ఎవరన్నవస్తే చూపించుడు ఇంత కావాలి గ ఇంత ఇంత కొలత తోటి అంటే ఆ కొలతలు ఇచ్చుడు ఉంటది ఎందుకుండది వర్కు
అ అట్లా మొగల్లా ఇప్పితారు కదా
ఏం ఆమెకు వచ్చిందట నైన్ నైన్ టు సిక్స్ అట ఎయిట్ టు సిక్స్ అన్నట అంట
అంటే
టైమ్ తొమిదింటి కాన్నుంచి ఆ రింటి దాకా
ఆహా ఎవరి దాన్లోకి అంత ముందు కవితక్కోలు విక్నే షాప్ లో కావచ్చు
కావచ్చు, మనకు తెలియదు,
అదే ప్లాంట కడతడు కది తక్కవట్లేదా
ఆ
అదే అదే అదె కావచ్చు ఎందులోన మయం లేద్ పోతదటా వస్తదటా. అట్ల ఆ చేసుకుంటే ఏడ్నో ఒక్కాడ గానీ ఆ ఐద్ ఆరు వేలకు ఆ ఏడ్ ఎనిమిది వేలకు ఏమో అనుకుంటోళ్ళు కొంటరు. పోత అన్నటోళ్ళూ వస్తరు ఏమున్నది
గదే నాకే నెలక్ పదివేళ్ కదే నయ్యం ఈ దిక్కుమాలిన పని కన్నా
ఊ ప్చ్ పదొచ్చుగా బాగుండు.
హ్మా
ఏ కానీ ఇగ అది చా పని ఈ పని చిన్న చిన్నవి పెద్దగా నాయీ ఇగ అటటు అయితయిలే. అదు మినీ ఏటిఎమే కొంచం జాగ్రత్తగా నువ్ నడుపుకోవాలే. చూసుకుంటా అది అక్కడా ఇక్కడా రెండు దిక్కుల్ మెయింటెన్ చేసుకోవాలి దాన్ని. అట్ల అయితే నడుస్తది ఏమో ఇప్పుడు ఈ రేపొత్తదిగావచ్చు దాంది క్యాబ్ ఒత్తే. నిద్రొత్తాంది ఏందక్కా నాలుగింటికే
ఆ
నాలుగింటికే లేశిల్లా లైట్లు ఏశి ఉన్నయ్
ఏహ్ నేన్ బత్రూమ్ పోయి వచ్చి మల్ల పండుకొని ఐదున్నరకు లేేశినా
అవునా
నేను మల్ల లైట్లు బంజేసుకోలేదా
ఏదో నేను నాలుగింటికి లేశి టైమ్ చూశినా నాల్గు పదైతాంది ఆ ఇపుడు లేశి ఎవర్లు ఏం జేత్తరని మల్లా పండి ఐదింటికి లేశినా.
నేను ఐదుం బావయింది లేశేసరికి ఇగా.
అదే
లేశి మల్ల పండుకున్న ఐదుం బావయింది లేేశేసరికి
ఊ సరే అక్క